అప్పు ఇస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి ఎందుకండి అంత నీరసంగా మాట్లాడుతున్నారు.
ఏం లేదండి ఎండలు కదా ప్రొద్దునేమో ఎండలు ఎక్కువ ఉంటాయి సాయంత్రం అయ్యేసరికి వర్షం. టాల్లు ఏంటో ఈ క్లైమేట్ అసలు ఏం అర్థం కావడం లేదు.
అవునండి
ఉం అందుకు ఎండకి కాసేపు ఇంట్లో నిద్రపోదామంటే ఎండ కదా నిద్ర రాదు సర్లే సాయంత్రం కొంచెం చల్లబడితే బయటకి వెళ్దాం అనుకుంటే వర్షం వస్తుంది ఏంటో లెండి అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు ఈ క్లైమేట్ ప
నిజమే అండి
ఊమ్ మీరు అండి
నేను ప్రెజెంట్ అయితే బ్యాక్ పెయిన్ ఉందండి.
అయ్యోయ్యో మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఏదో వాయిస్ వస్తుందండి
అవునా అండి
అవునండి వర్షం వస్తుందా మీక్ తెల్దు
అవునండి ఇంకా రాలేదు ఉరుముతుందండి.
ఓ అందుకనే అండి అదే వచ్చేలాగా అనిపిస్తుంది.
ఊమ్ ఇంకేంటండి
ఇంకేం లేదండి మీరే ఇంకా మీ ఊర్లో క్లైమేట్ ఎట్లుందో కొంచెం చెప్పండి.
ఫుల్లు ఎండలు భారీగా అండి.
అయ్యయ్యో
అవునండి
ఉమ్
ఇంకా ఎండల్ తప్పించుకొని అది కూడా మాది షెడ్ అనమాట సో ఇంకా ఫుల్ హీట్ వస్తది
అవునండి
ఉమ్మ్ అవునండి మా నేటివ్ ప్లేస్లో ఉండడం అంటే చాలా చాలా కష్టంగా ఉంటుందండి ఇప్పుడు ప్రసెంట్ సమ్మర్లో అయితే
అవునండి మన నేటివ్ ప్లేసెస్ లో ఉండలేవండి.
అవునండి
ఎక్కువ అంతక్కడ ఎండలో ఎక్కువ ఉన్యాయని చెప్పేసి అంటూ ఉంటారు.
మీ ఫేవరెట్ సీజన్ ఏంటండి.
మాకూ వింటర్ సీజన్ అంటే ఇష్టమండి చల్లగా బాగుంటది ఉం. మీకు
సేమ్ అండి నాకు కూడా అంతే
అ
రైని సీజన్ కంటే వింటరే బావుంటుందిదండి
వింటర్ బావుంటదండి. రెైనీ సీజన్ బయటికి ఎక్కడికి బాఉంటది, కానీ రైనీ కూడా బయటికి ఎక్కడిక వెళ్ళలేము. ఎందుకంటే మనకు అన్ని రోజులు మనము ఇంట్లో కూర్చొని తిని ఉండలేము కదా పనులు ఉంటాయి కదా ఆ పనులు చే సుల్ంటే బయటికెళ్లి చాలా ఇబ్బంది అవుతుంది
అవునండి ఇంకా వింటర్ కూడా మనకి రైైనీ కూడా మనకి బట్టలు ఆరైణికుండదు అన్కంఫరటబుల్ గా ఉంది ఉంటుందండి
అవునండి అవును
ఇంకేంటండి
చెప్పాలండి
నాకెందుకో ఐ పెయిన్ వస్తుందండి
ఐసా అండి
ఐస్
ఎందుక ఈ మండి మీరు మీరు కూడా ఫోన్ బాగా చూస్తారా
ఆహా లేదండి
అ
లెఫ్ట్ ఐ మాత్రమే పెయిన్ వస్తుంది
ఆహ
ఆ ఈ రోజు అంటే ఫోన్ ఏమి ఎక్కువ చూడలేదండి కొంచెం వర్క్ ఉండుండే సో ఆ వర్క్ చూసుకుంటుండి
అ
ఆ ఇంకా కాసేపు ఉన్న తర్వాత పడుకుందాం అనేసి అనుకున్నా
అవునండి అవును
అప్పట్లోనే ఇంకా ఇయర్ చాలా పెయిన్ వస్తుంది. ఇయర్ వచ్చి ఐ
ఉ
ఆ ఇంకేంటండి
మీరు మరి ఏదైనా మెడిసిన్స్ గానీ ఏదైనా యూజ్ చేసారా
ఐకి మెడిసిన్స్ ఏం లేదండి
అదే డ్రాప్స్ ఉంటాయి కదండి ఐ డ్రాప్స్
ఐడ్రాప్స్ అయితే నా నేను యూస్ చేయలేదండి ఐడ్రాప్స్.
మామూలుగా అంటారండి కూల్ అవ్వడానికి కళ్ళకి డ్రాప్స్ వస్తాయ అన్నమాట అవి కూడా యూస్ చేసినా కూడా కళ్ళు చల్లగా అయిపోతాయి అంటారు. మామూలుగా మీరు ఒకసారి అది ట్రై చేయండి. డాక్టర్ దగ్గర ఏమన్నా ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఏమైంది ప్రాబ్లం అనేసి
ఇప్పుడు ఇంట్లో ఎట్లుందంటే ఏదైనా చెప్తే అవునా అని చెప్పేసి వా అంటే నువ్వు సరిగ్గా తినవు దీనివల్లే వచ్చి ఉంటుంది అని కొంచెం అ అందుకు ఇంకా అంటే క్యారెట్ బాగా తింటే యిస్ బా
క్యారెట్ తినే వాళ్ళ రోజు క్యారెట్ తినే వాళ్ళ కూడా ఐస్ నంపిస్తాందు కంటే దానికి దీనికి ఏమి ఉంటదండి మనం ఏదైనా వర్క్ చేస్తుంటాం కదా ప్రెషర్ బ దాని వల్ల కూడా మనకి నొప్పిస్తాయి అనమాట
ఆ అది వాళ్ళకు అర్థం కాదు కదండి సో ఇంకా మా మమ్మీ కూడా అలానే చెప్తూ ఉంటంది అన్నమాట
ఉమ్
ఎంత చెప్పినా కూడా మళ్ళీ నీ వల్ల డబ్బులు బొక్క అది ఇది అంటే ఇంకా నేను ఇంట్లో కూడా షేర్ చేసుకోవడం మానేసానండి రీసెంట్ గానే నాకు ఇయర్పైయిన్ వచ్చి అందువల్ల సో అమౌంట్ పెట్టాల్సి వచ్చింది మొత్తం టాబ్లెట్స్ అంటా అన్ని ఇచ్చారు
ఉమ్
ఉమ్ సో మళ్ళీ ఇప్పుడు కళ్ళుకి కావాలి అని అంటే ఇంకా నేను ఇంట్లో చెప్తే అంతే అని నా పని అయిపోయింది
ఇంక అంతేనండి ఇంకా ఉమ్
ఇకేంటండి
మ్ ఇంకేం లేదండి మీరు యూజ్ చేయండి మెడిసిన్స్ ఏవైనా కూడా ఎందుకంటే కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఓ ఉమ్
నిజమే అండి చాలా ఇంపార్టెంట్
ల్యాప్టాప్క్కువ చూస్తా అండి ల్యాప్టాప్ కానీ ఫోన్ కని ఏమన్నా ఎక్కువ చూస్ తారా
నేను ఫోన్ అయితే చూస్తానండి కానీ ఈరోజు ఎక్కువ ఏమి చూడలేదండి నేను ఏదో తినేటప్పుడు రీల్స్ స్క్రోల్ చేసాను అంతే ఇంకా తరువ త అసలు చూడలేదండి మార్నింగ్ నుంచి ఐ చాలా అంటే చాలా తక్కువ అండి రోజు చూసే దాంట్లో ఒక జస్ట్ ఫైవ్ పర్సెంట్ చూసానండి ఈరోజు అంతే
అదే కళ్ళు నొప్పిస్తున్నాయి అన్నారు కదా ఏమన్నా దాన్
ఆ అంటే ఈయర్కి కన్నుకి కూడా అటాచ్ ఉంటది కదా
అవునవును
నాకు ఇయర్ పెయిన్ ఉంది. సో ఇయర్ నుంచి కళ్ళు కూడా నస్తున్నాయి.
అవునన్ జాగ్రత్త అండి హెల్త్ అనేది చాలా ఇం ఇంపార్టెంట్ మనకు ఒకసారి పోయిందంటే లక్షలు పెట్టుకున్నా కూడా వేస్ట్ అనిపిస్తది.
నిజమే అండి మా మమ్మీ సేమ్ మీలాగనే మాట్లాడుతుందండి.
ఉమ్ ఎవరైనా అంతే కదండి కరె ట్గా చెప్తారు మ్ మనస్ అంటే ఉమ్ డబ్బు పెట్టడం ఏముందన్ని నిమిషంలో పెట్టచ్ పెట్టేస్తాం తర్వాత బాగుంటే ఓకే బాలేకపోతే మనకు ఒరిజినల్ అనేది రాదు కదా ఎంతైనా
అవునండి మాకు తెలుస్ నా వాళ్ళు కూడా ఉన్నారు ఆంటీకి ఎలా ఆన్ టే కన్ను తీసేశారన్న మాట తనకి కన్ను కనిపించ్ నచ్చలేదు అండ్ ఏ నర్వ్స్ కానీ కళ్ళల్లోకి అటాచ్డ్ అయింటది కదా అవి ఎలా అన్ బ్లడ్ అనేటివి కళ్ళకి లెఫ్టో రైటో తెలీయదండి క్లారిటీగా సో కళ్ళకి అనేటిది మన బ్లడ్ సర్క్యులేషన్ కానీ విజిబిలిటీ కానీ అవి ఏంటివి అందట్లేదంట సో అది ఉన్నా లేనట్టే న్నట్టే అటు ఉన్న కళ్ళు ఉన్న ఐని తీసేసి ఆ డూప్లికే కెట్ ఐని పెట్టారన్న మాట ఉండాలి అంటే ఉండాలి అన్నట్టు
ఉహ్
ఇప్పుడు మనం కాళ్ళకి పెట్టుకుంటాం కదండి నార్మల్గా ఎవరికైనా యాక్సిడెంట్ అయితే డూప్లికేట్ కాలు పెట్టుకుంటారు కదా అలా అలాగా పెట్టారండి తనకి
ఉహ్
సో ఇప్పుడు తను ఒక కన్నుతోనే చూడగలదన్న మాట
అయ్యో కష్టం కదండి అలా ఉంటే
ఆ నిజమే అండి తను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిష్ బాగా తినండి. ఫిష్ కళ్ళకు మంచిది. సో వారానికి నికి రెండు సార్లు ఫిష్ తినలా చికెన్ మానేయండి కావాలంటే చికెన్ తినకపోయినా కూడా ఏం కాదు అనేసి అన్నారంట కానీ తను ఏం టంటే ఎలాంటి మనిషి అంటే ఆ ఫిష్ వాసన పడదు కానీ ఫిష్ కావాలి చేసి పెడితే తింటది తనకు పెళ్ళి అయి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక కొడుకికి పెళ్ళి అయిం ది ఆ కొడుకుకి ఇంకా కొడుకు పుట్టిన్నాడు అయినా కూడా ఫిష్ ఎవరైనా చేసి పెడితే తింటదనమాట తెచ్చి తే వచ్చి చేసుకోవాలంటే వాసన వస్తుంది అది ఇది అని చెప్తుంది రీజన్స్ తెచ్చి పెడితే తింటది అన్నమాట ఇంకా అలాంటి మనుషులకి ఇంత ఎంత చెప్పినా వేస్ట్ కదండి ఉరికన డాక్టర్లు అంతగా చెప్పిన తర్వాత అంత కూడా తినకపోతే ఇంకేమన్నా
అవునండి కానీ ఇంకేం చేస్తామండి కొందరికి అలా ఉన్నప్పుడు మనం ఇంకేం
అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళ కోసం కాకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం అయినా కూడా తెచ్చుకోవాల కదండి
అవునవునండి
మా వాళ్ళకి ఇష్టం మా వాళ్ళకి ఇష్టం అంటారు కానీ వాళ్ళు తెచ్చుకునేది ఏమి ఉండదండి
అవునవును
తెస్తే మాత్రం తింటరు
తిగి మంటీ పాపం అనిపిస్తుంది అలాంటి
అవునండి ఎన్నిసార్లు చెప్పినా కూడా విననే వినరు మళ్ళీ చికెన్ అయితే తెచ్చుకుంటారండి అదేదో చేపలు తెచ్చుకుంటే అయిపోయాయి కదండి ఫ
ఈ జోల ఎందసల
నాకైతే నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసార నాకు చేపలు ఉంటాయండి ఎప్పుడో ఒకసారి ఇంకా తప్పనిసరిగా లేవు అని అనుకుంటే ఏమో కానీ ఇంటికి పోయినప్ ప్రతిసారి నాకు చేపలు ఉంటాయి. వన్ వీక్ ఉంద అంటే వీక్ లో త్రీ ఫోర్ టైమ్స్ చేప చెప్పలే ఉంటాయన్నమాట
అవునా అండి
ఫోర్ డేస్ ఏమైదీన్ అళీ అది కూడా ముళ్ళ లేని ఫిష్ ఉంటది కదండి ఆ అవి పర్టికులర్ గా అవి అవి తెప్పించుకుంటాను అన్నమాట నార్మల్ ఆ ఓకే అండి అ ఓకే అండి బాయ్ అండి
బాయ్ అండి
అ